హలో హాయ్
హాయ్ బావున్నారా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాను మీరు తిన్నరా
నా వాయిస్ నాకే వినిపిస్తుందిండి కొంచెం సరి చేసుకోండి హలో
ఆ
హలో
హలో
హాలో
యా
ఆ వాయిస్ కరెక్ట్ కరెక్ట్ గా వినిపిస్తలేదండి
ఇప్పుడు వినిపిస్తుందా
నా వాయిస్ నాకే వినిపిస్తుంది ఇప్పుడు కూడా ఆ హెడ్ సెట్ పెట్టిన్రా కానీ నా వాయిస్ నాకు డబుల్ వినిపిస్తుంది
ఆ చ్ కొంచెం అట్లా వస్తాది కాని తర్వాత మంచినే అయితది బయటనే ఉన్నా ఇప్పుడు ఎవ్వరు లేని ప్లేస్ లోనే వచ్చాను ఇప్పుడు వినిపిస్తుందా ఆ ఓకే అండి ఏం చేస్ స్తున్నారు తిన్నారా ఏం వంట చేశారు హా తిన్నామండి ఏం వంట చేశారు
ఆ మీర్
అవునా మీకు ఇష్టమా వంకాయ
పర్లేదు తింటా
ఆహా మాది పప్పు
ఉహు ఏం చేస్తారు మీరు రోజు డైలీ
హా రోజు ఉదయం లేవడం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం తర్వాత ఆఫీస్ కెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడం తినడం పడుకోవడం మీరు మీరేం చేస్తారు పనులు చేస్తారా ఇంట్లో హా అవునండి మీరేం చేస్తారు
నేనా హోమ్ మేకర్ అండి
అవునా అన్ని పనులు మీరే చేసుకుంటారా
తప్పది కదండి అన్ని పనులు జేస్ ఉంటం పొద్దు దిగడం
ఏమేం చేస్తారండి పొద్దున
లేవడం అ వంట చేయడం స్కూల్ పిల్లల్ని రెడీ చేయడం ఆ లేే దండి నేనే వర్క్ చేసుకుంటా హ్మ్ ఇటు బాబుని చూసుకోవాలా ఇటు మా హస్బెండ్ చూసుకోవాలి ఆ సేస్తారు అప్పుడప్పుడు చేస్తారండి మీ లేదు లేదు లేదు అవును ఈ మధ్య ఎక్కడికైనా ఎల్లిండ మీరు టూర్కి అట్లా
టూర్కీ ఆ వెళ్ళామండి భద్రాచలం బొయినమండి భద్రాచలం కి పోయినాము మొన్న రీసెంట్గా చాలా బాగుంది చాలా బాగుంది నేను అసలు ఫస్ట్ టైం వెళ్ళాను అనీ చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అవన్నీ చాలా ఎంజాయ్ చేసాం మేము ఫ్రెండ్స్తో వెళ్ళాను ఫస్ టైం
ఓకే
చాలా బాగుంది ఎట్లా తెషీన నార్మల్
ఎ ఎ ఎలా ఉంటనాక వాతావరణం అట్లా ఉండి
అంటే చలికాలంలో పోయినాం కదా ఆ అ అందరు బాగా మంది వచ్చారు అప్పుడు ఏదో ఉత్సవాలు ఉండే అప్పుడు మేమ్ వెళ్ళినప్పుడు
మ్ అగ వాళ్ళ బిహేవియర్ గాని అవన్నీ బాగున్నాయా అండి క్కడ
ఆ అందరూ అక్కడ బాగున్నారు ఆ అందరు బాగున్నారు మేము అక్కడ బోటింగ్ చేస్తే, అక్కడ కూడా అన్ని సర్వీసెస్ అన్ని బావున్నాయి
పాతుకుండలు వెళ్ళారా
ఆ పాపికొండలు వెళ్ళాం మీరు వెళ్ళారా అండి ఎప్పుడైనా అప్పటికి
ఆ వెళ్ళామండి ఆల్రెడీ వెళ్ళాము ఇంక వెళ్లేేది ఉంది మేం ప్లాన్ చెయ్యాలి మల్ల
అవునా ఏ
మీ డైలీ ఆఫీస్ కి ఏ టైం క వెళ్తారండి ఆహా మీకి మ్యారేజ్ అయ్యందా
లేదండి ఇంకా నేను స్టూడెంట్నీ
చటూడెంటా ఓకే
ఆ నైన్ థర్టీకి వెళ్ళి సిక్స్ థర్టీ అలా వచ్చేస్తాను, చీకటి అయితే నేను వచ్చేసరికి
ఓకే ఓకే
మీరు ఈవినింగ్ టైమ్ లో ఏం చేస్తారు మీ పిల్లలు మీ పిల్లలు వచ్చే వరకు స్నాక్స్ చేసి పెడతారా వాళ్ళకు
అవునండి చేస్తాను అన్ని చేస్తాను
ఏం చేస్తారండి అం ట
అది మాకు నచ్చినాయండి, బ కొన్ని కొన్ని బయట నుంచి తెప్పిస్తాం కొన్ని కొన్ని ను చేస్తా కేక్ ప్రిపేర్ చేస్తా బాజ్జిస్ చేస్తా మిర్చి బాజ్జిస్ చేస్ ఆ సంథింగ్ సంథింగ్ చేస్తే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆ ఇక మా మా బాబుకి ఏం కావాలో చూసుకుంటా మా చ్చకుంటే బయట నుంచి తీసుకొస్తాను
ఊహూ మరి ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారు ఈవినింగ్ టైం లో పార్కు లకు అట్లా వెళ్తారా బాబు ని పట్ పట్టుకొని ఇంట్లోనే ఉంటారా ఎంటర్టైన్మెంట్ కోసం ఈవినింగ్ ఇప్పుడు క్లారి టీ ఉందా
హ ఓకే
ఆ ఈవినింగ్ టైం లో ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికైనా పార్క్ గానీ మూవీస్ కిగానీ అలా బాబుని తీసుకొని వెళ్తారా?
ఆ వెళ్తామండి డైలీ అయితే పార్కెల్తం ఈవినింగ్ టైం లో స్కూల్ కెళ్ళి వచ్చిన తర్వాత మరీ సండేస్ అట్ల ఏమైనా ఆ దగ్గరే ఉంటదండి
అయితే వెళ్ళి రావచ్చు మంచి
మీరు వెళ్తారా అండీ ఎటనా మీరు రోజు ఆఫీస్ కెళ్ళి ఎల్లి బోర్ కొడతాదేమో మీకు
ఎప్పుడైనా ఒకసారి ఇగ వెళ్తాం అట్ల బయటికి ఎక్కడైనా రెస్టారెంట్లు అట్లా ఆ అప్పుడప్
హుమ్ మీకు బయట ఫుడ్ అంటే చాలా ఇష్టమా అండి
ఇష్టం లేదు అంటే తింటా కొంచెం
అయ్యో మది బయట ఫుడ్ ఇప్పుడు చాలా హెల్తీ కాదండి అన్హెల్దీ ఇంట్లో చేసుకుంటేనే మంచి హైజీనిక్ గా మనం చేసుకోవచ్చు
అవును మా మమ్మీ మా డాడీ గుడా అదే చెప్తారండి ఊకే బయ్ తినొద్దు బయట తినద్దు అందుకే ఎక్కువ తినం ఎప్పుడో ఒకసారి రేర్ అన్నట్టు లేకపోతే ఇంట్లోనే వండు
ఆ అదే పైన ఖర్చు పెట్టిండ్ అనుకో ఒకరే తింటారు పడేస్తరు అదే ఇంటికి తీసుకొచిండు అనుకో నేను దందాకి రైస్ అస్తది చికెన్ అస్ అన్నీ వెజిటబుల్ వస్తాయ్ మనం హైజినిక్ గా మంచిగా సూప్ ప శుభ్రంగా మనం అండుకొని తినొచ్చు అంగ టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కూడ అయితది అది మీరు తినేది ఒకటే పూట అయితే అదోకటే అయితది పడేస్తరు అదేవరికి కాకుండ పోతది ఇంకా హెల్త్ క్ అన్ హెల్దీ ఇంకా హెల్త్ సంబందించి గుడా బావుండదు
అవును
మన హెల్తే కరాబ్ అయితది కదండి
చికెన్ అంటే గుర్తొచ్చింది మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
ఆ వచ్చండి వస్తర మా ఇంటికి
అవును ఒకసారి నాకు చెప్పొచ్చు కదా నేను గుడా ట్రై చేస్తాను ఎలా చె
ఆ ఇప్పుడు ఎక్కడనా ఆ ఈజీ అండి నాకు అంత పెద్దగా రాదు పర్లే తింటరు అందరైతే
ఎన్ని సార్లు చేశారు
చేసాం లెక్కలేదు గని
ఆ
చేసాను. మీరు ట్రై చేశారా ఎప్పుడన్నా
లేదండి లేదండి చెయ్యాలి ఇగ ట్రై చేయాలి మాకంతా ఏం ఏమంతా రావండి వం టలు నేర్చుకోవాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకోవాలి ఇగ ఒక ఎగ్ కర్రీ ఒక టమాటా కర్రీ కొన్ని ప పచ్చళ్ళు కొన్ని వచ్చు అలా ఇగ పప్పు చేయడం నాన్ వెజ్ ఇవి నేర్చుకోవాలి. మీరు ఇవి ఏంటి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా యోగా ఎక్సర్సైజ్ ఇవి చేస్తారా హలో